ఎం చేస్తునావ్ అక్క
ఏం లేదా మీరేం చేస్తున్నారు
ఏం లేదక ఇంగా ఐరన్ చేస్తున్న షర్టు
షర్ట్ ఐరన్
ఆ అంటే రీసెంట్గా తీసుకున్నా
ఓకే
ఐరన్ బాక్స్ రీసెంట్ గా తీసుకుని ఇంకా బయట ఇవ్వడం ఎందుకులే అని నేనే చేస్తున్న అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎలాలనిమా
ఆ బుధ రజ్ పాండగ అన్న క
ఉ అయితే అక్కడికి వెళ్తున్నా ఇంకా ఇప్పుడు అర్జెం ఇయ్యాలండి ఇయ కదా మళ్ళీ
ఆ ఇవ్వరు కదా బయట వాళ్ళు ఒక రెండు మూడు రోజులు తీసు కొని ఉంచుకొని ఇస్తారు కదా బయట అయితే
ఉ అందుకని ఇంగ నేను చేస్త
ఉ
తిన్నాక్క మీరు తిన్నారా
ఆ ఇంకా లేదురా తినలేదు తినాలి ఏం కరీ చేసిళ
కర్రీ అది పప్పు మైసూర్ పప్పు
పాపం పిల్లల రడీ అయ్యారా
ఆ స్నానం చేసుకొని పడుకున్నారు
అవును
ఇంకా రెడీ లేవగానే రెడీ చేసి
వెళ్ళడమేనా
పలడమే అక్క
అమ్మమ్మల్ ఇంటికి ఎంజాయ్ గా పోతారు పిల్లలయితే
అవును ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు చూస్తున్నారు ఇంకా హాలిడేస్ రావడమే అల్సయం
ఉ అమ్మమ్మల్ంటికి వెళ్దామని చూస్తారు ఎంజాయ్ ఉంటాయి కదా ఆ అమ్మమ్మ ఒళ్ళు ఇంటికాడ
ఆ అవునక్కా
ఉ అందుకనే వెళ్తారు
ఆ అయితే ఇంకా షాపింగ్ కూడా చెయ్యాలి కదా
ఆ షాపింగ్ ఉందా
ఉ బట్టలు పెట్టాలి కదా
మమ్మి వాళ్ళకి పెట్టాలా
ఉ పెట్టాలక్క
ఉ తీసుకోవాలి
ఉ తీసుకోవాలి ఆ ఇంకా అక్కడికె వెళ్ళేసి అక్కడే తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతే సరిపోతది
అందరు ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారా
ఆ అంటే లేదు మేమే వెళ్తున్నాము నేను పిల్లలు ఉ బా మా ఆయినా మా సారు రేపు అన్నా లేదంటే నైట్ అన్న వస్తాడంట
ఆహా అవునా ఇంకా ఇప్పుడు పిల్లలు తీసు కోన్ షాపింగ్ చేసి పోవాలి వామ్మో కష్ట
ఆ కష్టమే షాపింగ్ దగ్గరకి వస్తాడు ఉ షాపింగ్ దగ్గరకి వస్తాడు కానీ ఇంకా వెళ్ళడం మేమే
ఆ అట్లయితే ఏం ఏం కాదులే గాని షాపింగ్ కి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం
ఉ మీర ఎక్కడ తీసుకుంట రాక ఒకవేళ షాప్ పింగ్ అంటే అంటే పెద్ద పెద్ద మాల్స్ లో తీసుకుంటారా ఎట్లా
ఆ హైదరాబాద్ వెళ్ళినప్పు హైదరాబాద్ లో చేస్తాం రా షాపింగ్ మేము ఇక్కడికి వచ్చ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఒక ఊరు ఉంటది అక్కడ తీసుకుంటాం
ఉహు
ఎక్కడైనా చేస్తాను నేను
ఉహూ
సిటీకి వెళ్తే సిటీలో
ఉ నేను ఇంకా బయట షాపింగ్ అంటే ఎక్కువ చెయ్యను ఇంగ ఏదైనా ఉంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తా ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా ఇంకా అంటే ఇట్లా ఆఫ్ వకేషనల్గా పెట్టాలి అనుకునే వాటికి నేను ఆన్లైన్లో ఏం చెయను
ఆ ఓకే
ఇంకా మనకు ఫెస్టివల్ కు ఒకవేళ టైమ్ చాలా ఉందను కొండి అట్లా ఉన్న వాటికి ఇంకా
ఆ లేదు లేదు అండి ఆన్లైన్ లో ఇప్పు వరకు శారీస్ డ్రెసెస్ తీసుకున్నారా
ఆ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇంగ్ చైన్స్ అట్లా తీసుకు కున్న పిల్లలకు
శారీస్ తీసుకొని
శారీస్ ఎప్పుడు తీసు శారీ తీసుకున్నా ఒకసారి శారీ తీసుకున్నా
ఉ
ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఉంటుందనమాట అందులో ఒక శారీ తీసుకున్న నా కోసం
వి ఆర్ కలెక్షన్ ఆమె దగ్గరన బాగుంటున్నాయి కదా ఆమె దగ్గర
ఉ బాగుంటుంది అక్క క్వాలిటీ వైజ్ కూడా బాన్ అవునా అంటే ఇంకా అన్నిీ పెట్ పెట్టలేదు అనుకుంటా తను.
పెట్టింది కదా అన్నీ.
అన్ని అంటే కొంచెము ఆ తనకు టైం ఉండి ఉండక అన్ని పెడుతదా లే లేదంటే
ఈ కొన్ని పెడత ఆ కొన్ని పెడతది కొన్ని పెట్టదండి.
ఉ అదే అదే
ఆ టైమ్ తీసుకొని పెడుతది అన్నట్టు. ఇప్పుడు ఈ స్టాక్ ఆమెకు అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకున్నంకా అది అయిపోయినంకా కొత్తది రిలీజ్ చేస్తున్నది అన్ని.
ఉ అట్లా మీరు ఎన్ని అట్లా చాలా తీసుకున్నరా మీరు?
చూస్తే చూపిస్తుందిగా అండి సారీస్.
హ్ కానీ ఇంగా వెళ్ళాలంటే వెళ్ళలేకనే ఇంగా
ఆ అవునండి. ఇంటికి వెళ్తే అన్ని రకాలు చూపిస్తున్నరండి. నేను వెళ్ళానా టూ త్రీ టైమ్స్ వెళ్ళాను.
హుహ్ ఓన్లీ సారీస్సే తెచ్చారా ఇప్పుడు డ్రెస్సెస్ కూడా అమ్ము
ఇప్పుడు పిల్లలయి లంగ జాకెట్లు కూడా అమ్ముతున్నరంటా అది సైజును బట్టీ కా కావాలి అంటే చేపిస్తా. చేపిస్తా స్టిచ్చింగ్ అని చెప్పింది. ఆ వర్క్ ఆ అవునం డి అలా చేస్తానా అ న్నది అయితే ఒకటి సైజ్ అడిగిన నేను అడిగితే ఆ అప్పుడు స్టాక్ లేదన్నది నేను అడుగుతే.
హుహ్
సారీస్ గద్వాల్ సారీస్ అప్ ప్పుడుండే కదా అవి ఆ అవి లేవంటా అప్పుడు అడుగుతే ఆ సారీ లేదు మేడం అని చెప్పింది.
మీరి మీరే మీరు దో ఆన్లైన్ లో తీసుకుంటరా లేదంటే ఇట్లా
లేదండి ఆన్లైన్ లో ఎప్పుడు తీసు కోలేదండి. ఇంటికి వెళ్ళే తెచ్చుకుంటాను, షాప్కి వెళ్ళే తెచ్చుకుంటాను నేను.
అట్లా కన్సెషన్ ఏమన్నా ఇస్తదా లేదంటే ఆన్లైన్ ప్రైసేనా.
సేమ్ అదే ప్రైస్ అండి తక్కువేం ఇవ్వదు సేమ్ అదే.
ఆ అంతే నేను అనుకున్నా కదా షిప్ షిప్పింగ్ లో షి షిప్పింగ్ ఛార్జెస్ గిట్లా ఉంటయి కదా. అందులో ఏమన్నా కన్సెషన్ ఇస్
ఆహా లేదండి లేదు. సేమ్ ఉంటది. ఇప్పుడు షిప్పింగ్ ఫీ ఫ్రీయే కదా అని మీకు ఆర్డర్ చేస్తే
ఆ ఫ్రీయే కొన్నింటికి ఏదో ఒకదానికి.
ఫ్రీ ఉంటది కాకపోతే ఇంగా షిప్పింగ్ ఒకటి తగ్గుద్ది గాని సేమ్ రేట్ అండి. ప్రైస్ సేమ్ అండి.
అదే అదే హ్ ఎప్పుడైనా చైన్స్ అట్లాంటివి తీసుకున్నరా ఆ ఇప్పుడు మనకు
ఆ తీసుకున్నా అండి చేయిన్స్.
బావుంటయి క్వాలిటీ.
ఆ బావుంటయండి క్వాలిటీ.
హ్మ్ నేను కూడా అం నేన్ బయటకి ఎక్కువ ఏం తీసుకోలే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి తీసుకున్నా అనమాట.
ఓకే ఇన్స్టాగ్రామ్ లో మంచిగనే వస్తాయా అండి.
అంటే మాకు తెలిసిన వాళ్ళది అనమాట పేజ్ అది.
కే
ఆ అయితే ఫస్ట్ నమ్మలేదు ఇంకా వేరే వాటిని ఏవి నమ్మలేదు కానీ ఇవి ఇది కాబట్టి తెలిసిన తెలిసినాము కదా అనేసి
ఆ ఓకే అండీ అంటే కొందరు కొంచెం ఫేక్వగా పెడతారు కదని
అదే అదే చూసుకున్నా అందుకనే నేను ఎక్కువ చెయ్యను అంతకు ముందు కూడా మీరు ఒక ఇప్పుడు ఆన్లైన్ లో నేను శారీ తీసుకున్నాను మీ అక్కడీ మేక్ శారీస్ తీసు కొచ్చారు అని నాకు మా ఇంటి ముందు అమ్మాయి చెప్పింది
అవునా
చెప్పినాకనే నేను నమ్మి అరే సరే బాగుండొచ్చు తీసుకుందాము అనేసి తీసుకున్నాను
అ
మీరు వర్క్ చేయించుకుంటారా బ్లౌజెస్ క లేదంటే ఇట్లా నార్మల్ గా డిజైన్ పెట్టి కుట్టించుకుంటారా
వైక్ పెళ్ళిళ్ళప్పుడు ఎయించుకున్నానండి ఇప్పుడుేయించుకోవాలి మామూలుగా డిజైన్ పెట్ తో నేను కుట్టించుకుంటాను మీరనే
ఇట్లోనే ఆన్లైన్ లోనే తీసుకుంటాం వర్క్ ప్లేసెస్
అసలు బాగుందియాని
అంటే కొంచెం క్వాలిటీ చేంజ్ ఉంటాయి అంతేగాని ఇంగా నన్ బయటికి వెల్ చెయాలంటే పిల్లలతోనే వెళ్ళలేను ఇంకా చికాకు చేసుకుంటారు కదా తీసుకెళ్లే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు
ఉండాలి కదా అన్నీ ఇబ్బంది అయితే మళ్ళీ నడుచుకుంటే పోయేసరికి పిల్లలు మళ్ళీ ఏడుస్తారు వచ్చ ఎవరికి
ఉ అట్లా అనేసి మళ్ళీ ఒకవేళ లేట్ అవుతది పిల్లల్ని వదిలేసిపోయినా కూడా లేట్ అవుతుది అని ఇకా నేను ఎలా నన్ మాట ఎ
ఉ ఇంకా స్టిచ్చింగ్ చేయిించుకున్నారా మంచిగానే ఉందా అట్లా ఆన్లైన్ లో తీసుకు
ఆ తీసుకున్నా త్రీ తీసుకున్నా బానే ఉన్నాయి్ కాకపోతే కొంచెం బ్యాగ్ నెక్ అనేది కొంచెం వెడల్పు ఉంది అంతే ఉ అంటే నేనుంకా బక్కగుండడం వల్ల అవి సెట్టా వాట్లే
అదే పిల్లలకి ఏమన్నా తీసుకున్నారా ఆన్లైన్ లో లాంగ్ ఫ్రాక్ అయినా
ఆ అట్లా లాంగ్ ఫ్రాక్స్ ఏమి తీసుకోలేదు గాని ఆ శారీ శారిీ తీసు తీకున్న శారీ తీసుకొని లంగా జాకెట్ కుట్టించినా దసరాకి
ఓకే అని ఉ
కాకపోతే మనం నేర్చు కుంటే కొంచెం బాగుండు కుట్టడం ఇంకా బయట ఇవయాలంటే ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని పుట్టిస్తున్నాం కాబట్టి మనకు అమౌంట్ ఎక్కువ పడుతుంది
అవునండి అదే కుట్టించినయే ఇప్పుడు వస్తున్నాయి అన్ని ఇస్టాగ్రామ్ లో అట్లా చూడకపోయాను
వస్తున్నాయి కాగానీ ఎప్పుడు ఎవరైనా ఇాగకుట్టు తెే తీకుంటండే నేను కూడానీ ఇంగా అంటే ఆ పేజ్ లో సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేజ్ ఉంది అనుకోండి
ఓకే అండి
అట్లా ఒకవేళ వాళ్ళు తీసు కున్నారు బాగున్నాయి అని అనుకుంటే తీసుకుంటుండే గాని ఎవరు మా దగ్గర ఎవరు తీసుకోలేదు అట్లా
అవునవును ఓకే
ఉ
ఇట్లా ఎప్పుడు తీసుకోలేదండి చూడాలి మీషోలో ని బుక్ చే స్తాను గానీ అది సైజు చిన్నక వచ్చి
టాప్స్ ఏమన్నా తీసుకుంటే నేను అట్లా ఇట్లా మీషోలోనే తీసుకుంటా ఎక్కువ ఇంకా బయటికి వెళ్ళాలంటే నాకు ఎక్కువ డ్రెస్సెస్ గురించి అట్లా తెలియదు క్లాత్ గురించి సరే తీసుకుంటే ఇంక మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చినాక నచ్చకపోతే ఆ బాగుండదు కదా మళ్ళీ రిటర్న్ ఇస్తేంది తీసుకోరు కదా వాళ్ళు అందుకని ఇక నేను ఎక్కువ చెయ్యను
అనడి అయితే బయట క్ బయి తీసుకోరా ఎక్ ఆన్లైన్ లోనే తీసుకుంటారు ఇక అవు అట్లా ఇప్పుడు ఇట్లా టాప్సా త్రీ పీట్స్
ఇప్పటి వరకు అయితే త్రీపీ సెట్ ఏం తీసుకోలేదు టాప్సే తీసుకున్నా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అబవ్ ఉన్నారు
టాప్స్ ఓకే అండి అట్లా కూడా బాగుంటాయంండి మీషోలో
ఉ
ఓకే అండి మరి మళ్ళీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి కొంచెం
తీసుకెళ్తామండి ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి బాయ్